హలో నమస్కార్ తములు ఏం చేస్తున్నారు
ఏం లేదండి పాటలు వింటున్నాం
అవునా
ఆ అవునండి మీరే ఇవాళ ఇవాళ ఫాదర్స్ డే కదా ఆ పాటలు వింటున్నాము అండి
అవునా మరి మేము ఏమి లేదు తేనే కోషినం ని మరి మీ నాన్నగారికి చెప్పారా
ఏంటండి అంటే మేము అట్లా చెప్పమండి ఓన్లీ ఫాదర్స్ అంటే అప్పుడే ఫాదర్ ని ఎక్కువ చూసుకునేటట్టు ఉండదండి మాది
అంటే రోజు బాగానే చూసుకుంటారా
ఆ రోజు బాగానే చూసుకుంటామండి ఆ అవునండి ఏం చేస్తారుండి మీరు
ఏం లేదండి కాళీ గా కూర్చున్నము ఏం చేయాలో అర్ధం కావట్లేదు
అవునా
అవును ఏం చేయాలి చెప్పండి కొంచెం మీరేమైనా సలహాలు ఇస్తారా మాకు
అదండి అయితే ఇప్పుడు మేము ఒక మంచి పని చేయబోతున్నామండి చెప్పం రాద మీకేంటో ఇవా ఇవాళ అమ్మ్ మేడం గారి బర్త్డే అంటే మా మేడం అంటే మాబ ఆవిడ కాదు మా డైరెక్టర్ ఒక కాలేజీ డైరెక్టర్ బర్త్డే అండి
ఆయితే ఏం ఇష్ట
ఆ అడ్డ అయితే ఇవాళ కేక్ కట్ చేసి అన్నదానం చేపిస్తాన్నామండి చేపిద్దామని అనుకుంటున్నాం వెళ్తున్నాం ఇప్పుడే రయాడీ అవుతున్నాం అటే వెళ్తున్నామండి
ఇప్పుడు అటూ వెళ్తారా
ఆ కొంచెం వెనక వెళ్దామ అని ఆయినామండి
అన్నదా నను మత్రర మరి
గాండి అంటే మేమే పోయి అక్కడ పోయి ఇచ్చేసే వస్తాం అండి అయితే ఇక్కడ రైల్వే స్టేషన్లు ఉంటాయి కదండి అక్కడ వెయ్యి మేమే పోయి ఈచేసి వస్తామండి
మరి పైసలు
పైసలు ఎందుకండి అంటే ఇక వేరే అన్న వాళ్ళు ఉంటారు పెద్ద అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ చూసుకుంటారండి అన్ని
మీరేమైనా పోయి అ పంచ
అదే పంచాలి మేడం వల్ల కేక్ కడేసి రావాలండి అంతే ఆ అవునండి
ఇంకేన్ నైట్ అయితది అదా
నైట్ అయితది ఇవాళ స రేపు ఎగ్జామ్ ఉన్నది పరీక్ష ఉన్నది ఆ పరీక్ష రా అలా చదవాలండి కొంచెం పొద్దున్న నుంచి వెళ్ ఇవ్వాలి చదువర
సరిపోద్దు నుంచి చదవకుండా
పడుకొనే ఉన్నామండి. పడుకొనున్నా అయితే పొద్దుగాలా లేచినా లేచిన తర్వాతకి రోమ్ అంతా తుడ్చామ్ రోము తుడ్చి. ఇలా ఫుల్లు వర్క్ అయేందండి. ఫుల్లు పన్ జేశా.
అవునా
ఆ వర్క్ అంత ఏచినం. ఇల్లు తోడ్చినాం ఇల్లు తోడ్చిన తర్వాతికి గిన్నెలుంన్ డ గిన్నెలు కడుక్కున్నాం, గిన్నెలు కడుపుకొని, అన్నం బెట్టుకున్నాం, అన్నం బెట్టుకొని. పల్లీలు తెచ్చుకొని పోపన్నం జేష్ణమండి. పోపన్నం జేషి ఆ పోపన్నం జేషినా తర్వాతకి మళ్ళా ఆ పోపన్నం జేశనం. పోపన్నం జేషి తిన్నాం, తిన్న తర్వాతకి మళ్ళా వడుకున్నా ఇగా ఖాళీ అంటే, ఏం జేయాలని అంటే మళ్ళా వడుకున్నా.
ఎందుకు మరి పొద్దులా వంచార సాయంత్రమే వంచాల మీరు.
అంటే పొద్దేలా మంచిగా ఉంటది గానీ, నైట్ పూట అయితేనేమో ఎవరు ఉంటారు గదా అని అట్లా ఆ పని చేేస్తామండి. ఆ
నైట్ బూట్ అయితే ఎవర్ ఉండరానా.
అర్థం గాలే అండి.
నైట్ పూట్ అయితే ఎవరు ఉండర్.
ఆ నైట్ పూట అయితేనే బావుంటదన్ నే అనుకుంటున్నాం అందుకే నైట్ పూట వెళ్ళేశమండి, వెళ్దామని అనుకుంటున్నాం.
అవునా
అంటే మేము ప్రతిదీ ఇప్పుడేం కాదు కొత్తగా మం ప్రతిసారి ఇట్లనే చేస్తాము.
ఆహా గ్రేట్ టెండి. మీరు చాలా గ్రేట్, మీ మేడం మరి, మీ మేడం ఖుషి అయితదా ఇగా. మీ మేడమ్ కూష్ అయితదా ఇగా
మా మేడం గారు ఖుష్ అయితారండి. అంటే ఇప్పుడు కాదు. ప్రతిసాస్ ప్రతిసారి అట్లనే వెళ్తాం మేము. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏళ్ళతాం మన్ అంటే అప్పుడు ఎప్పుడు ఏళ్లలేగానే
ఉమ్ ఏళ్ళిన గానీ
ఇగా ఇప్పుడే కొత్త వెళ్లి మేడమ్ వారక్ కాడికి అయితే ఎప్పుడ్ వెళ్ళలేదండి మేము ఇప్పుడే వెళ్దామని అనుకుంటున్నాం సో ఇప్పుడే వెళ్తున్నాం ఇగా
అవునా మరి మేడ్ మే ఏమ్ మీకు అంటే ఏమంటారు దాన్ని అపాయింట్మెంట్ ఇస్తారా మీకు హలో సూపిలాన్
హా ఏమనడండి. మా మేడం గారు చానా ఖుషిపడతారు.
కాదు అంటే కలుస్తారా. మిమ్ముల్ని తనకి అంటే ఈ రోజు బర్త్డే కదా ఇంకా చాలా మంది వస్తారు కలుస్తర్ మిముల్ని గల్చి
ఉంటదండి మేమ్ మేము కాకపోతే మేడంకి ఇంకెవరు ఉన్నారండి.
అచ్చా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా అంటే ఆ ఔటింగ్ కానీ ఏమన్నా స్పెషల్ గా ఏటన్నా టూర్ కాని అలా ఏల్
ఆ అలా ఏళ్ళారండి వాళ్ళు అంటే టూర్ అండి ఉన్నా వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే వాళ్ళక్ ఒక ఫుద్ పెద్ద ఆస్తే ఉన్నదండి, వాళ్ళక్ వా ఒక తొమ్మిది కళాశాలలు ఉన్నాయ్. గటూర్లు, గీర్లో తెలిస్తే వాళ్ళకి ఏడ నడుస్తాది అంటే నడవదు కదా
ఎందు అంటే సమ్మర్ లో పోతారనుకుంట, ఎవరైనా వాళ్ళ ఆనందం కోసం ఒకసారి పోయేసి వస్తారు. కానీ ఎప్పుడు అంటే ఈ రోజు ఒక్క రోజుకి అటు బయటికి అలా వెళ్తారేమోనని ఒక్క రోజుకి
అంటే మేడానికి అలాంటి వంటే ఇష్టం ఉండదు. కాకపోతే మేమే ఇబ్బంది పెట్టి వెళ్లాల్సివస్తోంది.
అవునా
ఆ
ఆహా!
నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి.
అవునా
ఆ అంటే ఎవ్వరికి అన్నదానం చేయడం అంటే నాకు చాలా మంచిగ అనిపిస్తాది.
అవునా వాళ్ళు తీసుకొచ్చి సరే అండి చెయ్యండి మరి. మీ బర్త్డేకి ఎంత మంది కి చేసారు మరి.
అర్థం కాలేదండీ.
మీ పుట్టిన రోజుకి ఎంత మందికి చేశారు.
అంటే మేము ఎప్పటికీ ఇలానే చేస్తామ అని అనుకున్నాం గాని, ఈసారే మీర అన్నవాళ్ళు లేక అట్లా అయిపోయింది.
ఆ నేను అలా అంటలేను. మీ పుట్టినరోజుకి ఎంత మందికి అన్నదానం చేశారు అని అడుగుతున్నా?
మా పుట్టినరోజుకి మేము అన్నదానం ఏం చేయలే ఇంతవరకు అయితే.
మీకు ఇష్టం కదా? మీకు ఇష్టమైన పని చేయాలి కదా ఆ రోజు.
అ
అవునా
మ్
ఆహా!
ఇగ అన్నదానం అంటే మన కాడ అంత అమౌంట్ ఉన్నాయి. పైసలు ఉండాయి కాబట్టి మేము అలా
అవునా మీ ఫ్రెండ్స్ ఎవరకైనా చేస్తారా మరి?
ఆ మా ఫ్రెండ్స్ వరికి చేస్తామండి. మా ఫ్రెండ్స్ వరికి దావత్ ఇస్తాము. నా బర్త్డేకి మొత్తం ఏడు ఎనిమిది వేలు ఖర్చు అయితాది.
ఏడు, ఎనిమిది వేలు
ఇంతవరకు మరి ఒక్కసారి కూడా అందులో ఒక ఐదు వందలు కూడా మాకు ఖర్చ పెట్లేదు కదా. మీరు అసలు ఒక వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. డేవిడ్
ఇంకా మీరు ఎక్కువ పరిచయం లేరు కదండి. అందుకే మాకు తెలియదు కదా తెలి
అట్లా అంటారు.
మ్ ఈ సారి ఖచ్చితంగా పరిచయం చేసుకోకపోయినా
నేను నెక్స్ట్ తర్వాత మీకు విష్ చేయనండి మినిమం నేను నాకెంత ఇస్తారు.
విష్ చేయకపోయినా ఇచ్చేస్తామండి అయితే మాకు మొన్న ఒక మా స్నేహితురాలు ఏమైందంటే? విష్ చేయకపోయినా కూడా విష్ చేసి చెప్పించుకున్నారు ఫోన్ చేసి.
మెరిగా సెంటర్లు కాదు కదా మొదట యితే చెప్పించుకోరు కదా నేనైతే ఏయను నిజంగసారి
అయ్యో చేయకుండా అది అని ఇంకా చేయకుంటే మాకే మంచిది ఇంకా పైస రూపాయలు పది రూపాయలు తగ్గిపోతాయి కదండి
అబ్బో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినట్టే పది రూపాయలు తగ్గింది అత్తయ్య అవునా
ఆ
అయి సరే నేను చెప్పను చెప్ప మీరు ఇ తీయండి లేకపోతే లేదు మీద అసలు చెప్పను కూడా చెప్ప మారు ఫోన్ కూడా ఏయ్యం
అడి అయితే న మన్నారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని సైలెంట్ గా పడు
మీరు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకుంటారు ఇంకా మీ స్నేహితురాలు మీ స్నేహితులు ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు అందరి కోసమనా మీరు
అంటే పన్నెండు గంటల లోపే ఫోన్ ఆన్ లో ంటాం తర్వాత ఫోన్స్ ఇచ్చాక పెట్టేస్తారు ఎందుకంటే మా స్నేహిరాలు మా ప్రియమైన ప్రియమిత్రాల స్నేహితురాలు పన్నెండు గంటలకే చేస్తారండి మాకు
అబ్బ చా ఈసారి అసలే చేయరేమో నాకు తెలిసి
ఎందుకండి అంత సీన్ లేదండి
ఉందండి ఒకసారి ఎవరైనా ఒకసారి ఫి ఫిక్స్ అయితే అది అయిపోతుంది అంటే ఇక
అవునా అంటే ఇక మీరు మీ లేక ఏంటిది కక్ష కట్టుకొని ఉంటే టె ఇ చెయరండి ఎవరు
ఆ నేనైతే కక్ష కట్టుకుంటా మీ స్నేహితురాలు ఏమో కానీ నేనైతే కట్టుకుంటా
స్నేహితురాలు ఇవాళ ఏమైందంటే చెప్పాలా అండి
ప్పు చెప్పు ఇంట కదా చెప్పు
అంటే వాళ్ళ ఇంటి కాడా మా స్నేహితురాలు పెళ్ళి అయిందండి అంటే వాళ్ళ మా స్నేహితురాలు వాళ్ళ మరిది ఉంటాడు కదా
ఆ
నాకు సంబంధం చూస్తాంట అండి
మరి ఇంకేమి చేసుకోండి మరియా
అదే ఎంత ఉంటు మా స్నేహితురాలు ఫోన్ చేసి
ఎంత ఇస్తారడి కట్న మరి
ఇట్లా మేము అడగలే అండి ఇప్పుడైతే నేను కట్నం వెళ్నుకోలేగానీ అమ్మాయిని ఫోటో పంప అ ఉన్నాదడి అంతే
నిజంగా చేసుకుందామని
ఆ ఈగ చేసుకోవాలి కదండి ఎప్పుడైనా ఎట్లయినా
ఓ అమ్మా మరి చెప్పలేదు అంటే నాకు ఇలా ఉ అంటే మీ మేనోళ్ళు అంటే ఎవరైన్నా ఉంటే వాళ్ళు ఉన్నారని చెప్ప చెప్పాలదా మీరు
నాకు ఎవరు లేరండి మరి మనగ
అచ్చా
ఆ అంటే ఉన్నా ఉన్నా ఉన్నా కూడా చేసుకున్నాండి వాళ్ళని ఈగ మా మాకు గొడవలు అడి మాట్లాడతలేరు మస్తు మీ మేనోళ్ళు ఉంటే కాని మాట్లాడతలేరు ఇప్పుడు
అమ్మో చిన్న గొడవకి ఇప్పుడు ఇట్లా అంటే ఎవ్వరి తోటయినా గొడవలు వస్తాయి అట్లా అనిక పెళ్ళి ఇ కాకుండా పో మే మే ఇలా చేసుకుంటాం అని ఫ్యూచర్ లో బాధపడడం ఎందుకు
ఇక ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ ఆలోచిస్తామ అండి ఇప్పుడైతే వరక అైతే ఇంతేన
కోపం వస్తది గిందుకే
సరే అండి మరి ఉంటున్న
సరే బాయ్ ఉంటానా